హలో ఆ ఏం చేస్తున్నారు
ఏం లేదు ఊరికే ఉన్న నువ్వు బాన్నావా
ఉ బాన్నా నువ్వు
ఉ బాన్నా ఏం చేస్తున్నావ్
ఏం చేయలే ఊరికే ఉన్నా
ఉ నేను ఏం లేదు వచ్చే సెమిస్టర్ గురించి ఆలోచిస్తున్నాను
ఆ అంత టెన్షన్ ఎందుకు
అంటే ఈసారి సబ్జెక్ట్లు కొంచెం టఫ్ గా ఉంటాయని సీనియర్స్ చెప్పారా
వాళ్లు ఎప్పుడుూ అలా భయపెడుతూ ఉంటారు మనం రెగ్యులర్ గా చదివితే సరిపోతది ఈ క్లాసెస్ విన్ కుంటా ఇవ్వరు
నిజమే కానీ అంటే కొన్నిసార్లు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కాదు కదా
నేనయితే చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుంటాను మాప్పుడు అన్ని చాలా ఆ ఈజీగా అయిపోతది
ఉ మంచిది నేను కూడా ట్రై చేస్తా అయితే సర్లే ఎప్పుడు ఈ చదువేనా కొద్దిగా సోషల్ మీడియా గురించి మాట్లాడుకుందాము
రోజులో ఎంతసేపు ఫోన్ వాడుతవు నువ్వు
నిజం చెప్పాలంటే చాలా ఎక్కువే
అదే నా సమస్య కూడా పోనీ ఎంత ఎంత సేపు పడుతదొ కూడా పెరి గడిచిపోతూ ఉంటుంది
ఊ ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే గంట ఎలా గడిచిపోతుందో కూడా అర్థం కాదు
అవును అవును నేను కూడా రీల్స్ చూస్తూ టైమ్ వేస్ట్ అయిపోతాంది
ఇప్పుడు కొంచెం తగ్గించాలనుకుంటాన్నాను
నేను స్క్రీన్ టైం డెలిర్ పెట్టుకున్నాను
హు అది పని చేస్తందా బాగా
కొంతవరకు చేస్తది కనీసం టైం గురించి అవగాహన వస్తది గాదా
ఉహు అవును నీకు స్కూల్ ఫ్రెండ్స్ ఇంకా టట్ ఉండరా
అవును ఉన్నారూ మా గ్రూప్ ఇప్పటికీ యాక్టివ్గా ఉంది
అబ్బాబా నీ బేట్టుకు మీరే మా వాళ్ళ అయితే నా గ్రూప్ క్రియేట్ అయింది నా అందరూ ఎక్కడెక్కడో వెళ్ళిపోయారుగా ఆ మెసేజ్ పెట్టే వాళ్ళు కూడా ఉండరు దాంట్లో
అప్పుడు ఊ మా వాళ్ళు అందరు వేరే వేరే నగరాలకు వెళ్ళిపోయినా దు వాళ్ళు అప్ అప్పుడప్పుడు గ్రూప్ లో మెసేజ్ చేస్తూ ఉంటారు
హు అయినా సోషల్ మీడియా వల్ల కనెక్ట్ అవడం చాలా ఈజీ అయిపోయింది లే
అవును అయిన కూడా మళ్ళీ డైరెక్ట్ గా మీట్ అవ్వడం అట్లా వేరు వస్తది
నిజమే ఈ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతంటే చిన్నప్పుడు వీడియోస్ అన్ని గుర్తొస్తున్నాయి
నీకు షాపింగ్ అంటే ఇష్టమా
చానా ఇష్టం కానీ బడ్జెట్ కూడా చూడాలి కదా
అవును ఆశ ఇప్పుడు అమ్మాయిలకి ఎక్కువ అంతా షాపింగ్ కే పోతది కల్ ఉంట
నువ్వు ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ చేస్తావ లేదా ఆఫ్ లైనా
కోనడం ఇష్టం కానీ ఎక్కువ ఆన్లైన్ చేస్తా మీకు
బట్టలు అయితే ఇంగ ఆఫ్లైన్ షాపింగ్ లో కొనడం ఇష్టము అక్కడ మనం చూసి నచ్చింది కొనొచ్చు ఆన్లైన్ అయితే ఒకటి పెడితే ఒకటి వచ్చే అవకాశాలు ఉంటాయి కదా
అవును కానీ ఆఫర్స్ మాత్రం ఆన్లైన్ లో ఎక్కువ ఉంటాయి కదా ఆప్ పెట్టుకోవచ్చు మళ్ళీ రిటర్న్ రిటర్న్ పెట్టొచ్చు బాగాలేనప్పుడు
ఉ రెండ అట్లనే అనుకో ఒక్కొక్కసారి షాప్ కు పోయి కొనే అంత టైమ్ ఉండదు అప్పుడు ఆన్లైన్ లో బెటర్ అనిపిస్తుంది.
రెండు అవసరమే
ఉమ్ చిన్నప్పుడు ఏమవ్వాలనుకునేదండి
చిన్నప్పుడు టీచర్ అవ్వాలిని అనుకునేదాన్ని నాకు పిల్లలతో మా మాట్లాడడం చాలా ఇష్టం అయితే అనుకున్నప్పుడు
నేనైతే ఇంకా డాక్టర్ అవ్వాలనుకునేదాన్ని
ఇప్పుడు
ఇప్పుడైతే ఇంకా టెక్నాలజీ వాడుతుంది కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతా ఉంది.
మన ఆసక్తి మన ఇంట్రెస్ట్ కాలంతో పాటు మరిత ఉంటాయి. హా
అవును కానీ నేర్చుకోవడం మాత్రం ఆగకూడదు కదా
ఉమ్ సరే తరిగిపోయే తన్వి ఇన్సిడెంట్ ఏదైనా ఉందాన్న
దే ఒకసారి క్లాస్ లో టీచర్ వచ్చేసి క్వశ్చన్ అడిగినార అనమాట
మళ్ళీ
నేను సమాధానం చెప్పడానికి లేసిననా కానీ ఆ ప్రశ్న సరిగ్గా వినలేదు.
అయ్యో తర్వాత ఏమైంది
అంటే ఆడ క్వశ్చన్ ఒకటి అడిగింది నాకు వేరుగా ఇనిపించింది ఇగ ఆన్సర్ చెప్పాను మొత్తం మా క్లాస్ అందరూ నవ్వి నవ్వి చూస్తున్నారు అప్పుడు అర్థంగానే మరీ మెడం మరీ క్వశ్చన్ అడిగితే అప్పుడు నేను చెప్పిన ఆన్సర్ రాంగ్ అని నాకే నవ్వు వచ్చు
చాలా ఫన్నీగా ఉంది
అవునా ఆ రోజు చాలా షేమ్ గా అనిపించింది
కానీ ఇప్పుడు మంచి జ్ఞాపకం అయింది కదా
ఆ
మెమోరీగా
హుమ్ ఆ ఈరోజు సండే కదా మరి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా బయటికిలి
పెద్దగా ఏం లేవు ఆ పీజీలోనే ఉన్నాం
ఉమ్
ఇంకా తెలిసిందే కదా సండే వస్తే బట్టలు ఉతుకుతాం అదొక ఆచారం
ఆ అట్లా బయటకి వెళ్ళ ఏమన్నా తినేసి అట్లా వెళ్ళల్సి ఉంటది.
ఇగ అట్ల ఫుల్
ఉమ్ ఉమ్ ఈరోజు ఏమన్నా యూట్యూబ్లో ఏదైనా క్లాసు విన్నమనుకుంటాన్న ఉమ్
ఏమీ వీడియోస్
నేను జావా స్టార్ట్ చేశాను వాటికి సంబంధించి చూద్దాం అనుకున్నాను
బానే చెప్తన్నావా
ఉమ్ చెప్తున్నారు అంటే మా వింటా వింటా ఇంకేదోటి ఫోన్ ఎట్లా ఏదో గుర్తొస్ పదిగా ఫోన్ చూస్తా మధ్యలో మైండ్ అంతా అటు వైపు వెళ్ళిపోతుంది
అవును
వీడియోస్ ఏమి షార్ట్ గానే ఉంటాయి ఉమ్
ఎక్కువ ఫీల్ అనిపిస్తుంది నాకు కోడింకి పోలేదు ఇంకా వాళ్లు
ఉమ్ గంటే ఎక్కువ థియరీ నే కాకుండా మనం సపరేట్ గా కోడింగ్ ప్రాక్టీస్ చేయాల
అవును కానీ అవన్నీ తెలిసినవే కదా ఏ ఏంటంట తెలిసేది
తెలిసినవే కానీ ఒకసారి తెలుసుకోవాలి కదా మనం తెలిసినవే అనుకుంటాం గాని మరి సడన్ గా అయినా కొన్ని కొన్ని మన నోటి నుంచి ఆన్సర్ రాదు
అదే
అ ఉమ్ అంటే ఒక్కొక్కసారి థియరీ అట్లా థియరీ వి ఆ ఇంకా సపరేట్ గా కోడింగ్ ఏమన్నా కోడ్స్ ప్రాక్టీస్ చెయ్ అంతే రెండు పాయింటే ఉమ్
థియరీ బోర్ కొట్టేస్తది అవును థియరీ బోర్ కొట్టేస్తది
అదే మనం ఏమైనా కోడ్స్ ప్రాక్టీస్ చేస్తే అందులో వచ్చే ఎర్రర్స్ నీ రెక్టిఫై చేస్తారు అట్లా కొంచెం ఇంట్రెస్టింగ్ వస్తది ఉమ్ అదే చాట్ జీపిటి అలా కోడ్స్ రీసెర్చ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకో రెండు కాటన్ మీకేం ఇప్పుడు ఇంటర్న్షిప్పా ట్రైనింగ్ ఏది
ఇంటర్న్షిపే కానీ కొందరు పోయినారు కొందరు పోలేదు మేమయితే పోలేదు అట్లనే కాలేజ్ గట్ట టైమ్ కి కూడా పోలేదు సెల్ఫ్ గా ప్రిపేర్ అవుతున్నాం
అంతే కదా
కాలేజీలో ఫీజు
కానీ అక్కడ ఏం చెప్తున్నారు ఏమని కొన్ని అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండండి కాలేజీలో ఉంటది ఆ ఉ అక్కడ జావా నేనా
అ అన్ని చేస్తారు అంటే జావా పైతాన్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఓన్లీ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు అది నేర్చుకోనికి జాయిన్ అయినారు
ఉమ్
మీరు ట్రైనింగ్ తీస్తుకున్నావా
నేను ఆన్లైన్ ట్రైనింగ్ చేస్తున్నాను ఇంటర్న్షిప్ లాగా షూటర్ వస్తాని ఎంబెడ్ ఎంబెడెడ్ చేస్తానా
ఆహా
మరి ఇంక జావా నే తీసుకున్నాను వాళ్ళు ఇంకా క్లాసెస్ ఏం చెప్పాలా ఉహు ఆ ఉ అను ఉ ఉ మీ షూటర్ వస్తినా ఉంటే వాళ్ళ ప్రాజెక్ట్స్ అవి ఇవి చేపిస్తా ఉంటడు ఇప్పుడు మినీ ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ అంటున్నారు
చేసావా నిన్న ప్రాజెక్ట్
ఇంకా చేస్తూ ఉన్నాను అది ఇంకా ముఖ్యమైనోట్ ట్రబుల్ ఇస్తుంది చూడాలి ఇంకా టైం ఉంది కదా అనేసి అ
లాస్డేట్ ఎప్పుడు ట్వంటీ సిక్స్ కదా
అ ట్వంటీ ఫిఫ్త్ సబ్మిట్ చేయాల ట్వంటీ నైన్త్ మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అ సరే బాయ్ తినాలి